హలో
నమస్కారమ అండి హలో
బాగున్నారండి
అండి బాగున్నారా అండి అ బాగున్నామండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే భోజన భోజనం అయింది అండి హలో
అవునండి ఎం
టో టమ్ టమటో చట్నీ అన్నం అండి
అవునా అండి ఓకే హలో వినిపిస్తుందా
ఓ బా వినిపిస్తుందిండి వినిపిస్తుందండి మీ వయసు కూడా ఆ టమోటా సరే అన్నమండి మీరు
అవునా అండి
ఆ తిన్నామండి మా ఒకన్ని బజ్జి చేసింటివి అవునా
ఇ ఇప్పుడే ఇట్లా బయటకి వచ్చానండి చల్లగాలికి వర్షం పడింద చల్లగా గాలి వస్తు అందా
అవునా వర్షం
అవును అవునండి కొంచెం అట్లా చినుకులు పడింది
ఆహా అవును ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తుంటుంది కదండి
ఉమ్ అండి వస్తానే ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు అయినా
ఉమ్ బెంగళూరు కదాండి
అవునండి
ఉమ్ అవునులేండి వెదర్ కూల్గా ఉంటుంది కదా
ఉమ్
ఆ ఇంకేమండి విశేషాలు
చెప్పాలండి ఏమన్నా వీకెండ్స్ ప్లాన్ ఎక్కడ
వీకెండ్స్ ప్లాన్స్ ఏం లేవండి
అవుననండి
మీకు అండి ఏం లేదండి మీరు అండి
అదే మేము ఈ వీకెండ్ వెళ్ళం గాని కొంచెం ప్లాన్ వేసాం అండి నేత్రవతి ట్రిప్ కనీ
అవునా ఆహో అవునా చిక్ మంగళూర్ దగ్గర హిల్స్ స్టేషన్ నా ఆహా ఓకే ఓకే
అక్కడ చాలా బాగుంటుంది అది త్రీ కేే చెప్పారు టూ డేస్ సో అందుకనేసి త్రీ కే అడ్జస్ట్ చేసుకోవాలి కదండి అమౌంట్ మళ్ళీ ఇప్పుడు వీకెండ్స్ లో వెళ్ళాం అనుకో ఆ
ఆ ఆ అవున్లెం
సో దానికే ఇంగా ఇప్పుడు ఈ వీక్స్ లో ఎక్కడికి వెళ్ళకన్నట్లా అప్పుడు వెళ్దామని
గమనిస్తే ప్లాన్లో ఉహు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్
మండి
అవునాయండి హుమ్ ఎన్ని రోజులు ఉండాలండి అక్కడ
టూ డేస్ అండి
ఇక్కడే రూమ్ అంతా వాల్
ఆ ఫుడ్డు అంత రూము ఆ ఆ ఫుడ్ స్టే అంత వాళ్ళదే అండి
చాలా బెటర్ అండి త్రీకేకి టూ డేస్ ఫుడ్ అంతా వెకే వెకేషన్ అంతా చూపిస్తారని
హ అవునండి అలాగ ఇప్పుడే వెళ్ళేసి రావాల్ల కదండి మళ్ళీ ఇంగ ముందు ఇప్పుడుంటాము రేపు ఉంటామో లేదో తెలీదో అని చుట్టేసి రావాల అటు ఇటు
చ్చా
ఉమ్ అవకాశం ఉన్న అప్పుడే ఎంజాయ్ చేసా ఇలా మళ్ళీ మనకి టైము ఈ ఎనర్జీ
ఆ టైము ఎనర్జీ అవకాశము అవకాశం దొరుకుతుందో లేదొ తెలిదు
ఆహు
ఉన్నప్పుడే వేరా చేసేసేయాలి
ఆ నేను చెప్తా ఉంటానండి మా ఫ్రెండ్స్ కి మీరెక్కడికైనా ప్లాన్ ఎయ్యండి నేను వస్తా అన్ చెబ్దా ఆ మళ్ళీ నేనా వీళ్ళే ఒక ఊరు డబ్బులు లేవంటారు ఆ లేదు కొంచము అమౌంట్ లేదు నెక్స్ట్ టైమ్ వెళ్దామంటారు ఒక ఊరు లేదు కొంచెం ఎమర్జెన్సీ పని ఉంది రాలేను అంటారు ఊరికి పోల్ల అంటారు అలా క్యాన్సిల్ చేస్తూనే ఉంటారు అప్పుడు ఆ ఇప్పుడు మాత్రము ఫిక్స్ అయిపోయినాం అందరూ వెళ్ళాలా త్రీ కే సద్దు అంతా ముందే పెట్టేసుకోండి మళ్ళీ అవిడ ఆ టైం కి డబ్బులు లేవని చెప్పకండి మరి
ఎంత మంది వెళ్తున్నారండి
మేము వచ్చేసి తక్కడ
అవునా అండి బాగుంటుందిలేండి అలా అయితే మీ
అవునండి చూడాల ట్రక్కింగ్ అంతా అక్కడంతా వాటర్
వాటర్ ఫాల్స్
ట్రెక్కింగ్ పోవడము పైన హిల్స్ ఎక్కడం హిల్స్ పైన పోవడము అంతా అక్కడంతా మంచ్ అంతా కప్పి ఉంటది మీరు ఎప్పుడైనా నంది హిల్స్ నంది హెల్స్కి వెల్లర అండి
నంది హిల్స్ లే వెళ్లేదండి అక్కడ ఎక్కువగా మంచు అంటే సీజన్
మన్ ఈ ఈ సీజన్ లో మంచ్ ఎంత కప్పి ఉంటుందండి అక్కడ నేను వెళ్ళి చూసాను మంచు అంత కప్పి ఉందానండి అంతా ఆ పైనా హల్ ఎలా అంటే మనం తిరుపతిలోకి ఎలా కొండవల పైకి వెళ్తాము అది కొండ పైనకి వెళ్తాం మనము అ కిందంతా ఊరంతా మనిషితో కప్పుబడి ఉంటుంద అంతా ఐ మన్ ఏ అనిపింది ఏందో మొబ్బు మబగా ఉంటుందంతా కిందంత కొండా కిందంత చల్లగా చిరుకులు పడుతా ఉంటాయి చుట్టు గ్రీనరీ
వావ్ సుప్
మళ్ళీ రోడ్డు హైవే మీద సూర్ పోయినట్టుంటుంది
అ మా మా ఫ్రెండ్స్ స్టేటస్ పెడుతుంటారండి చూసాను చాల బాగుంటుంది ఒక ఇది మేఘంలో అంటే పైను పోతే ఎలా అంటు అనిపిస్తుందో అట్లా ఉంటుంది
ఆ అవునండి బాగుంటుంది ఆ ఒక పర్సన్ కి తొంబై రూపాయలమో తీసుకు కుంటారండి పైకి టికెట్
టికెటా అండి వెకిల్స్ ఉంటాయా
ఆ టికెట్స్ తొంభై రూపాయలు తీసుకుంటారు ఒకరిక లేకపోతే ఇద్దరు కల్సి తొంబై రో తెలిదండి మా ఫ్రెండ్స్ తెచ్చిండ్రు టికెట్స్ అనుకుంటా హ పైన కొండపైకట్యితే అల్లఓ చేస్తారు టికెట్ తీసుకోవాలి అదా పోయి
ఆ
ఆ ఏమంటే ఎక్కువ బైక్సే ఏ వస్తాయి అన్ని బైక్సే ఏ ఆ బైక్ లో ఒక గర్లు ఒక బాయి్ ఒక గర్లు ఒక బాయి్ బైక్ లో ప్రతి ఒక్క బైక్ లో గర్లు బాయ్ ఉంటారు
ఆహా అవునా
ఆ నేను ఏందబయి ఇంత మంది బాస్ ఇంతమంది గర్ల్స్ బాయస్
అవునా మ్
మ్
అవునులేండి ఎంత దూరం అవుతుందండి బెంగళూరు
అది చిక్బల్లాపూర్ సైడ్ అండి ఉండేది ఆ ఇష్ట అరౌండ్ ఒక ఫిఫ్టీ ప్లస్ అవుతుందండి మా కైతే ఒక సెవెంటీ హండ్రెడ్ లోపల ఉండొచ్చండి అక్కడికి వెళ్ళాలంటే ఆహ్ వేరే వేవీ బస్ బస్సు లో అవన్నీ కుదరదండి పోతే బైక్ లోనే పోవల లేకపోతే ఆ టైంకి రీ ఆహ్ ఆటుకి పై కొండపైకి బస్సులు లేవు మనం ఇంగా లేకపోతే క్యాబ్ ఏదైనా కార్ బుక్ చేసుకోవాలా లేకపోతే బైక్ లో వెళ్ళాల ఈ రెండే ఆప్షన్ ఆటోస్ కూడా ఒక్కోసారి పైకి ఎక్కుతాయి కానీ ఇక్కడ్ నుంచి చాలా కష్టం అండి టైం కి మనం రీచ్ కాలేము
ఆహ్
ఆ ఎండ ఎండ వచ్చేసింది అనుకో అక్కడ ఇంకేం ఉండదడా పుర కొండపైన ఉన్నట్టు ఉండేసి ఉంటుంది మనరి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ కె ఉండిపోవాలిడ అట్ల అంటే మన ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోంది
ఆహ్ వ్యూ బాగుంటది
ఆహ్ వ్యూ చూడానికి బాగుంటుంది ఆహ్ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ బైక్ లో అయితే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము అనుకో సిక్స్ క్లాక్ ఆడ ఉంటాము అక్కడ మళ్ళీ ఒకోసారి టికెట్ దొరకకపోయినా లేట్ అయినా వెనక ముందర అయినా మనం ఎట్టైనా టూ కు అట్లాయినా స్టార్ట్ కావాలి ఏమంటే చల్లి బైక్ లో పోలేము స్పీడ్ గా ఐ మీన్ హైవే మీద వెళ్దా ఉంటామా చలి చలి వేస్తా ఉంటుంది ఉమ్ ఆహా
ఆహ్
మా ఫ్రెండ్స్ అంతా వెళ్దాంమంటున్నారు ఏమంటే ఈ బైక్స్ ఒకటి అడ్జెస్ట్ కావట్లే మా ఆ మా ఫ్రా అక్క ఇది ఇంకొక అక్కనే ఉంది ఒక అక్క ప్రభ అని అతన ఆహ్ మేమంతా పో పోర చూడలేదని ఆ పోదాం రండెల్స్కి అని బైక్స్ అడ్జెస్ట్ కావట్లే మా ఫ్రెండ్స్ ఆ నా ఇదది మే మా
సేవ్ ఉ ఉండే వాళ్ళే పోవాలంటే కానిక
పానిక అంటే టైం కి అక్కడకి రీచ్ కాలేము అలా అయితే లేకపోతే కార్ బుక్ చేసుకోపోల కార్ బుక్ చేసుకోవాలంటే చిక్బల్లాపూర్ కి ఫన్ థౌసండ్ రూపీస్ చడుగుతాడు థౌసండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా అడుగుతాడు అవి చూడాల
చూడాలంటే బైక్స్ అవి తీసుకొని తన్వి గదా
రెంటెడ్స్ రెంటెడ్ బైకులు ఇస్తారు ఫోర్ హండ్రెడ్ కు అట్లా అ ఒక బైకి తీసుకొని పోతె అయిపో అబ ఒక మన్ వన్ లీటర్ టూ లీటర్ పెట్రోల్ పెట్రోల్ వేయిపిస్తే
అ
ఓ ఇద్దరెల్లి ఆ అది కార్ లో కూడా త్రీ పర్సన్స్ ఎక్కాల దాని పైన ఎక్కామ అనుకో ఎక్స్ట్రా అమౌంట్ పేజైల కారు లో కూడా అట్లా ఇంగ మేము మనకంతా అందరికంటే ఇంగా టూ త్రీ కార్స్ బుక్ చేసుకోవాల్సి వస్తది
ఆవు
అక్కడ దగ్గర దగ్గర డెబ్బై నూరు కిలోమీటర్ లైతుంది ెబ్బై కిలోమీటర్ పైన అయితుంది అనుకో వాళ్ళు అడిగే అడుగుతారు చాలా ఎర్లీ మార్నింగ్ ఉ
హలో
హలో మ్ అవునులేండి బానే
సరేనండి ఉంటాలండి మళ్ళీ మాట్లాడతా కొంచెం పనుంది
హలో
సరేనండి ఉంటాను కొంచెం వర్క్ ఉన్నట్టు
అ అవు ఓకే అండి ఓకే అండి బాయ్ అండి